హలో
హాయ్ మేడమ్
హాయ్ యండి బావున్నారా అండి.
మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
తిన్నారా
ఆ తిన్నామండి ఏం లేదండి పిల్లల్ని వడుకోబెట్టిన ఇప్పుడే
మ్మ్ మా పిల్లలు కూడా ఇప్పుడే పడుకున్నారు
అవునా అండి తిన్నరా అండి
ఆ తిన్నాం
ఏం కాలే అండి
అ మాట కాడి
ఆ మావి టమాటా చట్నీ చేస్నాండి ఈరోజు
మ్మ్ హ్మ్
అంటే టమాటాలు ఉడకబెట్టి ఇట్లా చేస్తారు చూడండి ఒట్టి కారం వేసి
ఓ పచ్చడిలాగ బెట్టిర్రా
ఆ పచ్చడిలాగా చేసినామండి మీరు చేస్తారా అండి అట్లా ఎప్పుడన్నా ట్రై చేసిర్రా
లేదు మేమైతే అంటే టమాటా నూరుతరు కదా అండి అది రోట్లో నూరుతరు కదా అట్ల చేసుకుంటం కడిగెస్స రెండు కారంలా అట్లా జీరాదు అది గప్పదల
అవునా అండి కొంచెం చింత పండు టమాటాలు ఏసి ఉడుక పెట్టేసి మిక్సి కేసి
మేము మిక్సి కూడా ఏద లేరు మా ఇంట్లో వాళ్ళ నచ్చదు అనేసి రోట్ల నూరమ్మంటారు ఈ మా మామయ్య వాళ్ళు రోట్ల నూరమంటే అందులోనే నూర్తా నేను
అవునా అండి
అదే ఆ పచ్చడి ఎక్కువ పచ్చడే ఇంట్రెస్ట్ వాళ్ళకు బాగా పచ్చడి పచ్చడి అంటారు ఏ జూడు పచ్చచడింటుంటే కాయ్ కర్రీ కూడా పచ్చడి చేయమంటారండి అసలు
వాళ్ళకట్ల నచ్చుతదమోక ఆ క
లో మా మామయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఉ పచ్చళ్లు యెషెదంట ఎక్కువ అదే ఇంట్రెస్ట్ వెట్ ఊకే పచ్చడి జేయండి పచ్చడి జేయండి అని అంటరు కర్రీ కూరగాయలు తీసుకొస్తది
ఊ అంటే వాళ్ళకట్ల ఇష్టమెమో మాట్ల తినడం వాళ్ళకి నచ్చుతదేమో అట్ల
ఊ
పచ్చడ్లంటే అంటే బాగా ఇష్టం అన్నట్టు కర్రీస్
కర్రీ మీ ఇంగ మీ మరిదిది ఎంగేజ్మెంట్ అంటే అయిందని తెలిసింది
అ లేదండి కాలే ఇంకా రేప్ పుంది ఎంగేజ్మెంటు వెళ్ళాలి
ఊహు
ఆ
షాపింగ్ చేసిండ్రా అంత
షాపింగ్ అంటే ఏమిలే అండి ఆ అబ్బాయి వాళ్ల అమ్మ నాన్న వాళ్ళు తీసుకున్నారండి, మేమేం తీసుకోలేదు. వాళ్ళ కోసమే ఆ మా అత్తమ్మ కోసమే ఈరోజు పోయినమన్
ఏమి కొన్యారు మీ అత్తమ్మ వాళ్ళు